హలో వినపడుతుందా
ఆ అనిపిస్తుంది
వినబడుతుందా?
ఆ ఇనిపిస్తుంది.
హ్మ్మ్ నెట్వర్క్ ఓకేనా, నెట్వర్క్ ఓకేనా?
ఆ ఓకే
ఏదో ఒకటి మాట్లాడొచ్చదిలా, అంటే ఏదైనా టాపిక్
మాట్లాండి ఏమన్న
కానీ ఇద్దరం ఈక్వల్ గా మాట్లాడాలి.
ఆ సరే
చెప్పు దేని గురించి మాట్లాడదాం?
ఏదో ఒక టాపిక్ ఏదైనా ఏం కథ్ నువ్ చెప్
ఉహ్ ఉమ్ మనం ఇయల దేని గురించి మాట్లాడదాం అసలు
ఆ
పట్టణం గురించి మాట్
ఉమ్ సరే
ఉమ్ గ్రామంలో అంటే మనకి ఇప్పుడు వాహనాలు ఎక్కువ ఉండయ్ కదా గ్రామం అయితేనే బెటర్ మనకి, ఆ పట్టణంలో అయితే పొల్యూషన్ ట్రాఫిక్ వాహనాలు ఎక్కువ ఉంటాయ్ కదా. కానీ చాలా మంది అక్కడే నివసించడానికి ఎల్తున్నారు ఈ కాలంలో
ఉమ్ అవును పట్టణంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని వెళ్తున్నారు కనీ అక్కడ పొల్యూషన్ ఆ
ఉమ్
పొల్యూషన్ ఎక్కువుంటది ఆ అంత ఏరియా అంతా బాగుండది.
ఉమ్ కానీ పట్టణంలో నివసించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఈ కాలంలో అయితే. అక్కడ అందరూ పెద్దోళ్ళైనా చిన్నవారైనా, చిన్న వాళ్ళయితే జాబ్ చేయడానికి పెద్ద వారయితే ఎడ్ వలస వెళ్ళి అక్కడైనా ఉద్యగం చేయాలని ఏదనా ఉద్యోగం దొరికిందని ఏల్లాడానికి ఇష్టపడుతున్నారు అట్ల
పట్టణంలో ఫెసిలిటీస్ గురించి వాల్ వెళ్తున్నారు, చదువు కోసం ఉద్యోగాల కోసం ఆ గ్రామాల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉండవ్ బస్సెస్ ఉండవ్
ఉమ్ కానీ ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఆ అంటే ఇప్పుడు పట్నం పట్నంలో అయితే మనకి ఫెసిలిటీస్ ఉంటాయ్ అలాగే రోడ్డు ప్రమాదాలయినా, ఎక్కువ యాక్సిడెంట్స్ అయినా, అన్ని ఎక్కువ జరుగుతున్నాయ్ కదా. దానివల్ కొన్ని ప్రయోజనాలున్నాయ్ కొన్ని కొన్ని మంచి మంచి ఉన్నాయ్, కొన్ని చెడు ఉన్నాయ్ మీ అభిప్రాయం ఏంటి, అంటే ఇప్పుడు పట్నం బెటర్ ఆ లేదా? ఏమంటరు? విలేజ్ లాగా బెటరా లేక లేకపోతే సిటీ లా బెటరా
నా అభిప్రాయం విలేజే బెటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటే విలేజే బెటర్
హ...
మనకు కనీస సౌకర్యాలు అన్ని కాకున్నా జాబ్ పరంగా అవన్ని కాకున్నా కనీసం కనీస సౌకర్యాలు ఉంటే
ఉమ్మ్
విలేజ్ బెటర్ ఏవి దేనికైనా ప్రశాంతంగా ఉండొచ్చు ప్రతీది కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు మనకి అక్కడయితే ఖర్చు కూడా ఎక్కువే ఉంటది
మనం నివసించడానికి మనం నివసించడానికి మనకు ఒక ఇల్లు కావాలన్నా గూడా మనం ఖర్చుతో కూడుకున్న పని అది మనక అక్కడ మనం ఎన్న సొంత ఇల్లు తీసుకుందాంమన్న మనకు అక్కడ బాగా రేట్లు ఉంటాయ్ బా ఖర్చులవ్ తయ్
అవును కనీస ఫెసిలిటీస్ తోనీ కొంచెం పట్టణానికి దగ్గరలో ఉన్న విలేజ్ వాళ్ళకైతే
కొంచెం బెటర్ వాళ్ళకి ఇప్ ఇప్పుడు మనకీ చిన్ ఇప్పుడు మన మనం విలేజ్ లో ఉండి మనకేమన్న చిన్నగా ఏమన్నా ఉద్యోగము ఉన్నా గూడా మనకి సరిపోతది ఇక్కడ
అవును సరిపోతది ఏదో పెద్ద ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉంటూ ఏదో ఇబ్బందులు పడుకునే గంతే
మన ఇంటి దగ్గర ఉంటూ మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ జాబ్ చేయడం బెటర్ నా ఉద్దేశమల్ల
అవును
ఇంకా
అ మళ్ళ ప్రతి గ్రామాల్లో అయితే ప్రతిదీ మనకు ఫ్రెష్ గ ఉంటంది అదే పట్టణాల్లో అయితే అన్ని కె మికల్స్ సంబంధించిన వరకు మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది మనకి డబ్బుల్తో కూడుకున్నది అంత ప్యూర్ ఏమంటరు
మ్మ్ అన్నీ ఏవైనా ఫ్రూట్స్ అయినా ఏవి ఏమైనా పన్లులైనా ఇంకా వేరే
ఏది కావాలనుకున్నా కూడా అంత ఫ్రెష్ ఉండే డబ్బులు అవ ఇక్కడైతే పల్లెటూరు దగ్గరుంటే ఫ్రెష్ దొరికితే అంత మనం అంత ఎక్కువ రేట్స్ ఏం ఉండవు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా
ఆ ఇప్పుడు ఇంకా చాలా మంది పట్టణాలెల్లకెళ్ళి ఇప్పుడు కల్చర్ అనేది ఇంకా డిఫరెంట్ గా అవుతుంది పిల్లల అనే ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వల్ల కొన్ని చెడు అలవాట్లకు గురౌతున్నారు ఇక్కడ ఉండి ఇక్కడ మంచిగా సింపుల్ లైఫ్ ఉన్నా వాళ్ళ అక్కడికి ఓయ్యి మళ్ళ అంత చెడిపోతున్నారు కొంతమంది కొంతమంది దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు కొంతమంది ఉంది డిసడ్వాంటేజ్ కూడా ఉంది వాళ్ళకి
అవును డిసడ్వాంటేజెస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఫ్రెండ్షిప్ అట్లా అంటే బయటికెళ్ళి ఆ స్మోకింగ్ డ్రింకింగ్ అట్లాంటి చేసి మళ్ళీ బయటకి వచ్చేటప్పుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు బైక్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు కావడం ఇట్లా ఎక్కువ అవుతున్నాయి ఇగ మనం సిటీ మన పల్లెటురు విలేజెస్లలో అయితే అంత ఇప్పుడు ఎంత తాగి డ్రంక్ అట్లాంటియి ఏం చేసినా కూడా ఎక్కువ ట్రాఫిక్ అట్లాంటియి ఏమిండ డయి కాబట్టి అంత పెద్ద రిస్క్ ఏముండది
అవును
మళ్ళీ అంత
ఇక్కడ అంతా మత్తు ఇప్పుడు అక్కడయితే అన్ని విధాలుగా మనకు తాగడానికి డ్రింక్ ఆ ఇప్పుడు అక్కడ డ్రింక్ చేయడానికైనా ఏదైనా కూడా అక్కడ ఎక్కువ ఏమంటరు క్వాలిటీ మందు అ అని ఇట్లా అంతా తాగి అంటే వేరే చేస్తరు ఇక్కడయితే అట్లా ఏం ఉండదు ఇప్పుడు మన పల్లెటూర్లల్ల ఎక్కువ మూసలోళ్ళు అయితే ఇప్పుడు తెల్లకళ్ళు అని అవ్వివ్వి ఉంటయిగా అవి అయితే తాగుతరు ఇగ అక్కడంత మొత్తం వేరే ఉంటది
అవును మళ్ళక్కడ సిటీ లో కొంచం రిచ్ అయిండ్ పూర్ లాగా అట్లా అట్లా కూడ ఉంటేయి
అవును
పల్లెటూరులో అయితే అందరు ఒకేలాగా ఉంటారు అట్లాంటి ఈక్వాలిటి గురించి ఏమిండ ఉండవు
హ్మ్
ఆ పల్లెటూ సి సిటీ టీలో అయితే మళ్ళీ సెల్ఫిష్మెంట్ ఎవరిది వారే చూసుకుంటరు తప్ప పక్క వాళ్ళ సమస్యలు గానీ ఏవి గాని పట్టిచుకోరు
పల్లెటూరులో అయితే ఇప్పుడు ఎవ్వరికైనా కొంచెం ఏమైన్నయితే అయినా కూడా అందరు వచ్చి సహాయపడతరు ఇప్పుడు సపోజ్ ఏదైన చిన్న ఎక్సిడెంట్ అయినా కూడా వాళ్ళు అంబులెన్స్ కి కాల్ చేయడము లేకపోతే ఆస్పత్రికి తొందర తీసుకు కెళ్ళడము ఇలాంటియి చేస్తరు అదే ఇప్పుడు సిటీ లో అయితే మనం పక్కకి ఏమన్న ఏక్సిడెంట్ అయినా కూడా దాన్ని చూసుకోకుండా వెళ్తాం
ఉ అంతే ఇక్కడ అయితే పల్లెటూరు విలేజెస్లలో అయితే ఆ వాళ్ళు ఫైనాన్షియల్ గా మెంటల్గా ఫిజికల్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో వాళ్ళు వెనక తోడుగుంటరు ఇక్కడయితే పట్టించుకోవడం కానీ ఫోటో ఇంకా సిటీల మనమీద ఎక్కడ పడుతదో అని దురంకెళ్ళి వెళ్ళిపోవడం ఈ మధ్యలో అయితే అసలు ఎవరి గురించి ఎవరు పట్టించుకోకుండా అసలు చనిపోయి పక్కన చనిపోయిన శవం ఉన్న కూడా చూడకుండ పోయే రోజులు ఇప్పుడు
అవును
ఉమ్
పల్లెటూరులో అయితేనే బెటర్ నివసించడానికి ఈ కాలంలో కానీ ఇప్పుడు పల్లెటూర్లు కూడా అంతరించ పోతున్నయి ఎట్లా అంటే ఇప్పుడు అన్ని పల్లెటూర్లన్న చిన్న చిన్న చిన్న విలేజెస్ అన్ని మండలాల్లో కలపడం ఆ ఇట్లా అన్ని ఇప్పుడు పల్లెటూరులో అయితే పీస్ఫుల్గా మంచిగ పొలాలు ఆ పచ్చదనం అవన్నీ చూసుకుంట మనం కొంచెం మైండ్ అనేది రిలీఫ్ అయితది అదే అక్కడ పట్నంలో అయితే మొత్తం ట్రా ట్రాఫికు ఆ సౌండ్స ఆ ఆ పొల్యూషన్ అది మనం తట్టు కోలెం అసలు కొన్ని డేస్ కి బానే ఉంటంది అది ఇప్పుడు మనం మన ఏజ్ పెరిగినా కొద్ది అవి ఇంకెక్కువ మనకి ఎఫెక్ట్ చూపెడతయి
ఇప్పుడు మన ఇప్పుడంటే ఎంజాయ్ చేస్తున్నరు తర్వాత తర్వాత ఇప్పుడు అచ్చే జనరేషన్ కి బాగా ఎఫెక్ట్ చూపేడుతది అవన్నీ
అ
దానికి తగ్గట్టు ఏఐ అని దానికి తగ్గట్టు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అది ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం కొన్ని సిటీస్ లల్ల యూజ్ చేస్తున్నారు ఏదైనా రోబోట్ అని ఇట్లా అన్ని తయార ఏమంటారు మిషిన్ తోటి పనులు చేపిచు కుంటున్నారు దాని వల్ల కూడా మనుషులకి రోగాలు తయారైతాయి ఏ ఎక్సర్సైజ్ లేక
అవును వ్యాయామం ఏమి లేకుండా ఒకటే దగ్గర కూర్చుండి వీళ్ళకి థింకింగ్ మెదడు అనేది పోయి వీళ్ళ సొం ఆలోచనలు ఏం లేకుండా ఏముంది ఎఐ చేస్తది లే అని వాళ్ళ అట్లా ఏమైనా ఉన్న కూడా ఎంటర్ చేయడం సొంత ఆలోచనలు అన్ని పోతున్నాయి వాళ్ళ నాలెడ్జ్ అనేది డౌన్ అయిపోతుంది ఎక్కువగా అ
ఉహు నాలెడ్జ్ అనేది మనుషులల్ల వ తగ్గి మిషన్ లలే పెరుగుతుంది దేనికైనా ఇప్పుడు ఇప్పుడు మన ఇ బట్టలు ఉతుకడానికి వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తారు ఆ ఏదైనా ఇప్పుడు రాను రాను ఇంకా బోల్ కడగడానికి కూడా వాషింగ్ ఏయదు ఇప్పుడు వాష్ ఏదన మిషిన్ తయారు చేస్తున్నార అట్లా
అవును ప్రతిది అంతా మిషిన్స్ తోనే జరిపిస్తున్నా వ్యాయామం ఏం లేకుండా మనుషులకు ఇంకా ఫ్యూచర్ ల ఏం ఉండదేమో ఇగ అట్టిగా కూచొడమే
సరే ఇగ నేను కాల్ ముగిస్తున్నాను
ఓకే మేడం